హలో
హలో
ఆ వినిపిస్తన్నామే
హలో వినిపిస్తందా
ఆ నాకు వినిపిస్తంది నీకు వినిపిస్తందా ఎంత్ర
కె ఉన్న
ఏం చేసింది మి అమ్మ తినడానికి
అది పప్పు అన్నం
ఆ మొన్న కాల్ చేసావా టూ టైమ్స్ నేను ఇంకా మార్నింగ్ అప్పుడే లేసి చఛార్జింగ్ పెట్టిం చూసుకోవాల మళ్ళీ ఫోన్ చేస్తే నువవు అది మళ్ళీ నేను డబ్బులు ఉందా అని అడిగితే రిప్లై కొ ఇలా కనిిక ఎట్లే నీటిగా
వచ్చే బడి పుట్ట భరితిలో ఏమో ఉంది
ఆ ఉండే డబ్బులే ఏమో నా దగ్గర మా యమ్మది ఏమైంది ముసలి వాళ్ళ
ఏం కాదు కొంచెం ఏజ్ ఉంది ఇకా అంత ఏజ్ ఏం కాలే
ఆ ఏమైంది
గ్యాస్ట్రిక్ ఎక్కువై చనిపోయింది
మీ సొంతం వల్ల
అన్న వాళ్ళ భిన్నం
ఆహా బెంగళూరులో ఇప్పుడు నువ్వు పీజీ నమే
పేజీలోనే ఉంటాను
ఉ ఎక్కడన్నావు ఇప్పుడు బస్సు
కోరంటకు రాలే ఇంకా వస్తాంది అనుకుంటా
హ ఎంత చార్జ ఆఠ్ నుంచి ఇడికి
టూ ఫార్టీ ఫోర్
యాట్ మీ ఊరు నుంచి
మా ఊ నుంచి బెంగళూరుకి
బెంగళూరుకా గోరంట్లకు అనుకుంటి బెంగళూరు దగ్గరే కదా రాజి
ఫైవ్ అవర్స్ పదతాది బస్ కైతే ట్రైన్ కైతే ఇంకా దగ్గరే
అ
ట్రైన్ కైతే టూ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు
నైన్కి కూడా పోయినావా బెంగళూరుకి
లేదు మా మామ్మ ఇంటి దగ్గ నే ఉంది
షాపింగ్ చేయ్యల రజిత నేను బెంగళూరు లో
రా అయితే మరి
ఈ మంత్‌లో కొంటా మేం ల్యాప్టాప్ కొంటే
ట్వంటీ థౌజండ్ పెడితే సెకండ్ హ్యాండ్ లో వస్తది
మళ్లీ అయినా కొత్తది కొనాలి గదా, అందుకే ఒకేసారి కొత్తదికొంటాం నీది సెకండ్ హ్యాండిల్ ఆ
లేదు నాది కొత్తదే
హ్మ్ ఎంత నీది
నాది యాభై
యాభై వేలా నేను అరవైలో అరవై లోపు చూడాల నేను కూడా హలో
ఆ
ఆ 'అవిండో వేసుకోవచ్చు కదా దా
ఆ
వాయిసేం వినిపిలా
ఏ గిరా క్ ఓ ఉంటే ఉండాలి పోవాలి
ఆ మీ చెల్లెలు తమ్ముడు బావున్నారా ఇప్పుడు విని పీస్తాం ది లైట్ గ హ బానే చెప్తాన్నరా ఆడ కోర్సు లో
నాకు లేవు నాకు
హ ఏం చేస్తన్నావ్ హలో